హలో హలో
హలో ఆ అక్క బాగున్నా వారా
ఆ బాగున్న మీరు బాగున్నారా
బాగున్నా అక్క ఏం సంగతుల్ పిల్లలు బాగున్నారా
ఆ బాగున్నారా. మీరందరు బాగున్నారా?
బాగానే ఉన్నా. ఎండలకి గట్లే ఉంటున్నాం.
ఏం జేస్తున్నారు?
ఏం చేయట్లేదు. ఖాళీగా ఉన్నాం ఇంగా
ఉమ్ సాయంత్రం పని స్టార్ట్ చేసారా?
లేదు లేదు. ఇంకా ఇంకా ఇప్పుడు అక్కడ ఎండ అస్సలు పోలే మా దగ్గర ఫుల్ ఎండ
అవునా ఇవాళ మాకు కూడా ఫుల్ అదే
వామ్మో అసలు ఈ రోన్ కార్త్ అయిపోయింది. ఆ ఇంకా మీకు వర్ష్ చాలు అట్లా అంటారు కానీ ఇదేంటి అసలు అప్పటికంటే ఎక్కువ పడుతుంది.
అవునా అసలే ఇవాళ మాత్రం బాగా
గజ గజలాడింది. మధ్యాహ్నం పూటయితే కాళ్ళు బయట పెట్టలేక వామ్మో ఇంత ఎండనా!
ఏం చేస్తాన్నారు? ఇంకా
ఏం జేత్తం ఎండలకి ఎటు ఎళ్ళేది లేదు. ఇగ ఇంట్లోనే ఉండడం
ఉమెన్
ఉమ్ పిల్లలు ఏమో సెలవులకి ఆ ఊరు, ఈ ఊరు ట్రిప్ లేద్దామ అంటున్నారు. కానీ ఈ ఎండ లకి ఇంకా ఏమన్నా ఉందా? వడగాలి దెబ్బకి
అవును.
తట్టుకోలేం.
ఉమ్
ఉమ్ ఎందుకంటే అసలు బయట పరిస్థితి అసలే బాలే.
అవును రా. ఈ ఎండలకి అసలు పిల్లలు కూడా బాగా మా పిల్లలు కూడా అంతే బాగా వీక్ అయిపోయారు. అసలు
ఆ అంటే అలసిపోతున్నారు. ఆ అలసిపోతున్నారు చిన్నదానికి కూడా చెమట్లుకక్కడం మన్ నీళ్ళు ఎక్కువ తాగట్లే వీళ్ళేం.
ఆ అసలు ఎంత చెప్పిన వినట్లే ఎండలో అడకండి అంటే ఏ ఎంతసేపు ఆఫ్ జేస్తం వాళ్లని
ఉమ్
ఉమ్
మేమైతే పొద్దుడు పంపిస్తాం. మళ్ళా సాయంత్రం పంపియడం మధ్యలో ఉన్న మధ్యాహ్నం పూట పంపియట్లే బయ
ఆ ఆయన నేను కూడా అంతే చేస్తున్నా ఎక్కువశాతం బయటకి వెళ్ళకుండానే ఇంట్లోనే ఉన్నది.
ఉమ్
అసలు ఇవాళ మాత్రం బా మామూలుగా లేదు. ఎండ
వామ్మో! అసలు నైట్ మళ్ళ నైటు కన్నా ఒక వర్షం పడితే బాగుండు అనుకుంటున్నాం. గాని అసలు ఆ వర్షాలు ఏటు మాయమైపోయినాయో?
ఉమ్ అట్ట వేరే ఊర్ల ల్ల పడుతున్నాయంట. మన ఊర్లోనే పడట్లేదు మరి
ఏమో కొన్ని కొన్ని ఊర్లక్ ఏమైతుందో
ఆ
ఇగ అట్లైన ఈ నెల అంతా ఇబ్బందేలే కొంచెం కాస్త ఈ నెలా ఆఖరికైతే కాస్త మనకి
అ
ఈ ఎండ తీవ్రత పోయిద్ది. ఆ
ఏమో ఎండలకి అందరూ ఒడియాలు పెడుతున్నారు. అలాగా అ
లేదక్క ఎక్కడ ఇగ ఈ పిల్లల్తో నాక్ అసలేం కుదరట్ల
మ్ మేము పెట్టాము మొన్నా
తన్నారు
మ్ పెడ్తే ఇయ్యాలి. ఇప్పుడే పెట్టాలి ఇంగ వర్షాలు పడే అంటే కుదరదు కదా
అవును ఇప్పుడైతే మంచి పొద్దుటే పొద్దుట్ తెల్లారుజామున పెడ్తే ఎండిపోతయి.
ఆ అసలేంటి మధ్యనానికే ఎండిపోతున్నయి ఈ ఎండకైతే
సాయంత్రం దాక్ గుడ కాదంటవ
ఆ మామూల్ ఎండ కాదు మంచిగా ఒక టూ డేస్ పెట్టాము ఒడియాల బియ్యం పిండి ఆ జిల్కర అ
అంటే ఉడకపెట్టావా ఎట్లొండావ్?
ఆ అట్లనే ఉడక పెట్టే ఫస్ట్ ఎసరు పెట్టాలి నీళ్లు ఆ పొయ్యి మీదే అంటే ఇది ఎక్కు కదా ఎక్కో కాబట్టి పొయ్యి మీద పెట్టేసా అయితే ఫస్ట్ ఎసర్ పెట్టాలి. ఎసర్ పెట్టి అది మరిగి నం కా బియ్యప్ పిండి మొత్తం నీళ్ళల్లో కలిపేసి దాన్ని అందులో పోసేయాలి. అ
ఒకసార్ నేన్ చేసా కా ఒక నెల క్రితం అయి ఉండల్ ఉండల్ ఉండలుగొచ్చి చిదిరిపోయింది అబ్బో ఇగ నాక్ రాద్ అనుకోన్ వదిలేయ్
చాలా రకాలుగా పడ్తరు కొంతమంది ఇట్ల జంతికల గొట్టం లో ఏసి ఇట్లగా తిప్పి అలా చేస్తారు ఒడియాలు. కొంతమంది ఇట్లాగా రౌండుగ చేస్తారు. కొంతమంది గుమ్మడికాయతో గుమ్మడి ఒడియాలు గుడా పెడ్తారు.
బాగుంటయా అయి?
మ్ బాగుంటయి అయి బాగుంటయి.
ఏ మరయ్యి అప్పుడు అప్పుడు అమ్మ వాళ్ళు వాళ్ చేస్తే ఎప్పుడో తిన్నాం గని మనకిప్పుడు ఈ ఎవర్ చేస్తున్నారు ఏదైనా రెడీమేడేగా కొట్లో తెచ్చుకోవడం తింటాం.
అవును అందర ట్లాగే చేస్తున్నారు. బైటా అప్పడాలు దొరుకుతున్నయి కొట్ట గొట్టాల ప్యాకెట్లు దొ తున్నయి.
ప్యాకెట్ ఏమో యాభై రూపాలో ఎంతో ఉంది ఇగ బాటమ్స్ కిరాణా షాపు కు పెళ్లి కిరాణా షాప్ లో కొనుకొచ్చుక్కోవడం
కానీ అయి మంచిది కాదు అవి వాళ్ళ అందులో ఫుడ్ కలర్స్ ఏం ఇత్తరో ఏంటో గని అయి తిన కూడదురా అని ఆ అసలు మైదనే మంచిది కాదు మనం ఇంట్లో అయితే మంచిగ బియ్యం పిండితో చేసుకుంటాం కదా అయి న మంచివి
అంతేనా
ఉమ్
ఏ అంటే అసలు అయి మంచిగా నోట్ టికి రుషి ఉంటయి కారంగ ఉంటాయి కదా, అసలు ఎట్లే కారం ఏస్తరా లేకపోతే ఏంటి కారంగా ఉంటానికి
బయట చేసే వాటిలలో ఎక్కువ సోడా, ఉప్పు ఏస్తారు.
ఆ మనం ఏసుకోమ్
మనం ఏస్తాం కానీ ఎంతగనం ఎయ్యం తక్కువ కొంచెం లైట్గా ఏస్తం
ఆ
ఆ వాళ్ళు బాగా ఏస్తారు కదా నూనెలో ఏయంగనే అందుకనే ఇట్ల పెద్దగా బాగా ఉబ్బిపోద్దీ అదే అనుకుంట
ఆహా పెద్దగ్గాటాని కోసం వాళ్ళు అట్లా
హ్మ్ మనం ఏసినా కూడా మా మనయి కూడా అట్లనే ఉబ్బుతయి, కానీ మరి వాళ్ళంతా కాదు కదా తోడా ఉప్పేస్తే టేస్ట్ కూడా మారి పోతది వేరే టేస్ట్ వస్తది ఉమ్
ఆ
అందుకదే ఎక్కువ వేయకూడదు ఆ గ అసలు ఇగ బయట వాళ్ళు ఇగ ఎన్ని రకాలుగా చేస్తారో ఏమో గని నీ మన ఇంట్లో చేస్తున్నట్టుగా ఉండవు
అవును మన ఇంట్లో ఫ్రెష్ గా మనం నీట్ గా చేసుకోని సాటిస్ఫైడ్ గా తింటాం.
అవును
ఉమ్ బయట తిన్న వాటికి అంత తృప్తిగా సరే టేస్ట్ ఉండొచ్ చేయములేగనీ ఇగ మరి అయి ఎట్లా చేస్తారో తెలియదుగ
మళ్ళీ వాటి డబ్బులు కూడా మళ్ళీ వాటికి ఎంత రేటు పెరిగింది ఇప్పుడు
ఆ గొట్టాలు అసలు మన చిన్నప్పట్లో అయితే రెండు రూపాయలు, రూపా పైకి పెద్ద ప్యాగి పెద్ద గొట్టాలు ఏళ్ళకు పెట్టుకొని యాళ్ళకు ఒక్కక్కటి పెట్ తోటి తిరీయా అది సంబరం ఇప్పుడు ఆ రెండు రూ రూపాయి కి ఏమీరావు రెండు రూపాయలకి ఏమీరావు
ఆ ఇప్పుడు అయి కూడా ఐదు పది రూపాయలు పెరిగినై ఆయన మళ్ళీ వాళ్ళు బయట అవి డీ ఫ్రై చేసి ఆ వేయించే నూనె అది ఎన్ని రోజులు ఏయించుతరో ఆ నూనె అంత కల్తీ ఏ నూనె తో ఏ ఎంచుతరో
అంటే ఏంచిన ఊన్లోనే ఏంచి ఏంచి ఏంచి ఇత్తరేమో అబ్బో
అందుకని ఒక్కొక్కసారైతే ఏదో స్మెల్ వస్తా ఉండే తింటుంటే
మల్ల ప్లాస్టిక్ కవర్లో ఉంచి ఉంచి
అవును అసలు వామ్మో అసలు అయి తినద్దు బా పిల్లలకు కూడా పెట్టద్దు ఉమ్ మనం ఏదైనా ఇంట్లో చేసి పెట్టుకోవాలి పిల్లలకి కాని బయట అవి అసలి వాళ్ళు మనం చూడం కన్ నే వాళ్ళు ఆ నూండ్లో ఏ ఏంచూతారు ఆ నూనె అయితే నల్ల గుంటది
ఇంతక ముందు మా ఇంటి దగ్గరా ఒకళ్ళు తమిళ్ సైడ్ వాళ్ళు ఉండేవాళ్ళు అక్క వాళ్ళైతే ఆ నూనె తయార్ జేసే పెద్ద కలాయక్క అది మన దగ్గర ఉండదు నేనైతే అప్పుడే జూసా అయితే దాంట్లో బెట్టి ఇక టక్క టక్క ఏయటం తీయడం ఏయటం తీయడం ఏయటం తీయడం అట్ట మరి అనూనే ఎన్నిసార్లు గాగబెట్టి ఎన్ని గొట్టాలే త్తరో ఏమొ
ఆ అంతే అమ్మొ ఇంకా ద అవే గాకుండా ఇంకెన్ని వేరే ది చేస్తారు వాట్లల్లో
అదీ నిజమే అంతేగా
ఆ ఇలా పెట్టొద్దు మంచిగా మన ఇంట్లోనే ఇప్పుడు ఎన్ చక్కగా ఎండలు కొడతన్నాయ్ ఒక రెండ్రోజులు మూడు రోజులు కొట్ పెట్టుకొని దాచుకున్నాం అంటే ఒక ఆ గాలి
మరి బియ్య పిండిలేదు మా ఇంట్లో నువ్వు జేత్తే పంపి
ఆ పంపిత్తాలే
బియ్యపిండి యాడిది నీకు
పట్టిచ్చు కోవడమే బియ్యం
ఆ ఎన్ని కేజీలు బట్టిచ్చావ్
ఆ ఒక మూడు కేజీలు రెండు కేజీలు బట్టిచ్చుకుంటే ఒక కేజీ ఇట్లో ఏ దేనికైనా వాడుకోవచ్చు ఒక్క కేజీ జేస్తే చాలు ఎన్ చాలా అయ్ తే
ఆహా
పావ్ కేజీ ఒక్ రోజుకొక గ్లాసు పావ్ కేజీ వీళ్ళు జేసుకున్నా చాలు చాలా అయితే
ఆవ్ మరి ఎట్లెట్ల అయ్యీ ఏం జేత్తావ్ కారం ఎత్తవా పచ్చిమిర్చి ఏత్తవా
పచ్చిమిర్చి ఏ
ఆ ఏం జేయాలి పచ్చిమిర్చి ఫేస్టు జేత్తవా
ఊరికే పేస్ట్ జేసేసి ఉ జీలకర్ర గూడా కొంచెం ఏసేసి ఆ ఏసర్లో ఈ బియ్య పిండి కలిపేసి ఇది కలిపేసి బాగా తిప్పాలి మనం ఉప్మా తెల్ల ఉప్మా వొండు కుంటే ఎట్లా ఉండగట్టుకుండ దిప్పే
కాబట్టి తిప్పుతా ఉండల్ల గంటతో
దీన్ని గూడా బాగా తిప్పాలన్నమాట తిప్పుతా ఉంటే ఉండగట్టదు అట్లా ఉండ గట్టు కున్యా తిప్పి తిప్పి తిప్పి మంచిగా జోరు గా చేసుకొని దాన్ని దగ్గర బడే కాంచి మం మంచిగా ఆ ఇగ వచ్చింది అని అని తెలుస్తది మనకి తిప్పతా వుంటే చిక్కదనం ఆ కొం
పల్సగ్గాకుండా చిక్కు చిక్కదనంగా ఉండాలె
ఉ అలా వచ్చినప్పుడు ఇంగ తీసేసుకొని ఆ వేడి మీదే కొంచెం తొందరగా పెట్టేసేయాలి మళ్ళ సల్లార్తా ఉంటే గట్టిగైతది
దేని మీద దావా వేసినావ కింద ఏసావ
ఆ పైనే డాబా మీదే
ఆహా
ఊ
చీర తడిపేయాలంటగా మా ఇంటిగా పక్కన ఆంటీ వాళ్ళు చేత్ చూసా
ఆ అవసరం లేదు కాటన్ చీర అయితే మాముూలుగా వేసేయొచ్చు తీసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ తీ అవి రావుని తొందరగా చీర వెనకల్లో తడుపుతారు నీళ్ళతోటి తడిపి ఇట్లా గు ఇట్లా గుంజితే తొందరగా వచ్చేస్తాయ అని అట్లా తడుపుతరు అంతే
ఆ క మంచిగుంటయిలే మనం చేసుకున్నయి కాబట్టి
ఆ కొంతమంది ఉప్మారవ్యతో చేస్తారు బియ్యం పిండితో చేస్తారు ఆ కొంతమంది అన్నంతో కూడా ఇట్లా మరి మురుకులో మురుకులో పావుంటందా దాంతోటి ఇట్లా పోస్తారు జంతికలలాగా పోస్తారు
ఆ
చాలా రకాలుగా చేస్తారు చాలా బావుంటాయి అని
మంచిగా కానీ ఇప్పుడు ఏమో ఈ వర్ష ఎండాక అసలు ఎందచ్ తీయ అనిపించింది ఇక వర్షాకాలం స్టార్ట్ అయితే మనకి ఏదన్నా అబ్బా ఉంటే బాగు తినడానికి కొంచెం కారం తగుతే బాగు నోటికి
ఉమ్
అన్నట్టు మనకి బాగా ఇదయితా ఉంటది
ఉమ్ సరే రయి సరే నేను చేసినప్పుడు పంపిస్తాం టేస్ట్ చేసి టేస్ట్ చేసి నువ్వు కూడా చేద్దువు గానీ
మాకెన్నిలే కొన్ని చాలు
ఆ నేను సాయంత్రం సాయంత్రం పని స్టార్ట్ చేయాలి సరే మరి ఉంటా
ఆ